హయి హలో
హలో హాయ్
హాయ్
వినబడుందా
అ ఆ ఇనిపిస్తుంది బాగున్నారా
బాగున్నా మీరు బాగునారా వంట చేస్తున్నా
అవునా అందరు బాగునారా ఇంట్లో వాళ్లు
ఆ బాగున్నారు అందరూ మీ ఇంట్లో వాళ్ళ అందరు బాగున్నారా అయిందా వంట వంట అయిందా
ఆ వంట ఏం గాలేదు ఇంగ లేట్ ఐ నేన్ డబ్బులు వాళ్లకు పే జెస్తా
లేట్ గ తింటరా ఊ సెవన్ అవుతుంది కదా ఆల్రెడీ ఊ
అ అప్పుడియో అన్ని వున్నాయ్ అంటే చుట్టాలైతే వున్నారు గాని ఫస్టు హిందీ ఛానల్
అవునా
ఆ బాగు
అక్క ఇంకా ఏమి చేసిండ్రు మరి చుట్టాలు వచ్చిండ్రెమో
ఉ ఊ ఇక్కడ మా దగ్గర టెంపుల్ రజ గురువరంగా హలో
చుట్టా చుట్టాలు వచ్చిండ్రేమో ఏం చేసిండ్రు స్పెషల్
ఆ ఏమి లేదు వీళ్ళు నాన్ వెజ్ తినరంటా ఇక వెజ్ ఏ చేసినా పప్పు చారు
ఆ
పప్పు చారు వాళ్ళకి పబడలు అవన్ని చేసాం మీరేం చేస్తున్నారు వంట
ఎగ్గు ఎగ్గు చేస్తునా
అవునా ఈరోజు అదర్ పాస్ రైటింపుల్ వెళ్దానని అనుకుంటున్నాం
ఆమ్ ఏం టెంపుల్
సాయి బాబా టెంపుల్ ఈ రోజు గురువారం కదా
ఆ ఆ ప్రతి గురువారం వెళ్తారా
ఇక్క దగ్గర ఉండది మంచిగా ప్రతి గురువారం ఇలా జాతర సెలబ్రేటీ చేస్తారు
హామ్
అందుకే వెళ్తారు ఏం కావాలా లాస్ట్ లాస్ట్ దానికే మంచిలు ఉంటాయి అంటే అప్పుడు గుళ్ళు నానా పెడతారు విష ఆ అ ఉన్నాం ఇప్పుడు సాయి బాబా గుడిలో బాగాతున్నారు హ్యవ్ ఎ న్రెస్ తరంలా
సెవెన్ డేసా ఇవాటికి ఎన్ని ఎన్ని డేస్ అవుతుంది
ఇవాళ్ళటికి త్రి డేస్ అయింది
త్రీ డేస్ ఆ
ఆ ఇంకా ఫోర్ డేస్ ఉన్నాయి
ఉమ్ లాస్ట్ లో ఏంటి బాగుంట అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు టైమింగ్ అంటే
టైం టైమింగ్ ఎయిట్ నుంచి నైన్ థర్టీ వరకు టెన్ అవర్లా చెప్తారు
ఆ మార్నింగ్
ఆ మార్నింగ్ చెప్తారు
ఆ
అంటే అందరూ పూజ చేసి ఆ ఈవనింగ్ ఏముండాదు కూడా రావడం ఇంకా
కూకొని రావాలి అంటే మామూలుగా ప్రవచనాలు లాగనా
వెళ్ళి కూకుంటాం కదా ఎవరికి ఏటనా
ఉహుమ్
అట్లా అదెలా మోకు కొని అని అచ్చూడే
ఆమ్
ప్రసాదాలు తీసుకోలే ఆ అవును చికెన్ ఆ అవును చికెన్ మటన్ ఇళ్లకు ఇక్కడ బగా మండసార్ అన్నట్టు ఇట్లా చూట్టూ పక్కల వాళ్ళు వస్తారు వేరే వాళ్ళు కూడా వస్తారు దీన్ని బాగా ప్రాణం తెలుస్తారు అందరూ
అవునా మంచిగా ఉందా మరి మంచిగా అనిపి మంచిగా అర్థం అవుతుందా మరి
ఆమంటే అంతపిస్తు ఇక్కడ అర్ధఅయి ఒక్కోసారి లేట్ పోతె ఎ వచ్చడి వాళ్ళది కూడా
ఆ
ఆక్కడ సాయిబాబా గుడిలో అన్ని ఉంటాయి అడుగ పడినండి అవన్నీ మొత్తం పాలరాతితో కట్టిండ్లు
అవునా హ్మ్మ్ ఎక్కువ అంటే సాయిబాబా గుళ్ళో పాలరాతితోనే ఉంటది విగ్రహం
ఆ
ఇప్పుడే ఏ గుళ్ళో అయినా ఎక్కువ పాలరాతితోనే ఉంటది సాయిబాబా విగ్రహం
అవునా సరే అందరూ ఇప్పుడు చేసుకుంటున్నారు యూనిక్ గా అది మా దగ్గర అయితే ఈగ బాగా యూనిట్ ఉంటాయి ఎందుకడ అక్కడ ఎవరు ఏక్కుతాయి జరుగుతాయి అని
బాగుంటాయి ఇగ వాళ్లకడ మంచిగా వస్తాయి కదా దేవునికి ఏం అయినా సెలబ్రేట్ చేస్తారు సాయి బాబా బర్త్డే కానీ ఏం అన్న ఉంటాయి కదా
ఆ
అలాగే సెలబ్రేట్ చేస్తారు అంటా ఇంకా ప్రసాదాలు తీసుకెళ్తారు అందరూ
ఆ ఇంట్లో నుంచి ఇది చేసుకొని తీసు
ఆ ఒక ఎక్కుశాతం అయితే ఇగా అందరు కలిపి అక్కడనే చేసుకుంటారు
ఆ
అంటే ఇక్కడ దగ్గర దగ్గర గుడి దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళు కలెక్ట్ చేసి మాని అట్లనే చేసి సరే ఇగా బయట దూరం వాళ్ళు అచిందంటే వాళ్ళ చేసుకొని వస్తారు అన్నట్టు
ఆ
దూరం నుంచి వస్తున్నారు అన్నపుడు ఇక్కడ అన్నదానం కూడా అని చేస్తున్నారు
ప్రతిరోజు చేస్తే
మీ దగ్గర ఆ అంటే పత నీకు తాదే రోజ వచ్చ
ఆ అంటే కాదు ఇప్పుడు గుళ్ల్లో ఏదో ప్రవచనాలు జరుగుతుంది అన్నారు కదా ఆ ఈ భోజనాలు ప్రతి రోజు పెడతారా అంటున్నా
ఆ ఇప్పుడు సెవెన్ హచ్ పెడతారు
హ్మ్మ్ ఇంకా మరి ఏంటి అందరూ పిల్లలు కూడా పిల్లలు కూడా తీసుకెళ్తున్నావా
ఆ ఎగ్జామ్స్నే ఒక బాబుకి ఏమో ఈరోజే అయిపోయినాయి
ఆ టెన్త్ ఎక్జామ్స్ ఆ
ఇ ఎగ్జామ్ మా పాప నైన్ క్లాస్ ఆ స్కూల్ కి వెళ్ళి అచ్చి ఆ ప్రోజెక్ట్వని రాసేసరికే అమ్మాయిని రాను అంటది
అవును
నేను వెళ్తా పక్క పక్క నేను వాళ్ళ అందరు వస్తారు పిల్లల అే ఉంటే ఆ పిల్లలు ఆసు పిల్ల పిల్లలు కలిసి వెళ్ళిపోతారు అనమాట మీ దగ్గర ఎట్లా చేస్తారు పూజలు మీ వాళ్ళు
ఉమ్ మా దగ్గర ఇంతవరకు అట్లా ప్రవచనం అని ఏం పెట్టలే ఇంకా
ఆ
ఉమ్ ఇగా ఆ సాయిబాబా గుళ్ళో అంటే ఇక్కడ కూడా సేమ్ మీలాగనే ప్రతి గురువారం ఇట్లా ఈవినింగు సిక్స్ నుంచి ఎయిట్ ఎ ఎయిట్ వరకి భజన జరుగుతుంది తర్వాత ఆ ఈ భజన జరిగితే తర్వాత ఇంకా
పాస్టరీ
ఆ ఎల్లుండి మీకు ప్రసాదమిస్ తా తీసుకు బయటి వెళ్ళాలి విబూది తర్వాత ప్రసాదం ఇస్తారు బయటికి వెళ్ళాలి ఆ మార్నింగ్ మార్నింగ్ భోజనాలు పెడతారు ప్రతి గురువారము భోజనాలు ఉంటాయి
ఉమ్ అవునా ఇగ బామడోస్ రాజులాగా మొక్కి ఆ మొక్కి కు కుండి మాద అవి రూపీస్ పెడాతారు కదా ఇంకా బిల్లలు
ఆ ఆ
ఆ పెడదాం మంటే
హా అవునా చాలా మంది వస్తారేమో ఉమ్
అ బాగాం బా ఒ బాబా ఉన్నాడయితే రతనొట్టే పుల్లో నుండే సరికి అందరిపు చేసినట్టు అన్నట్టు
ఆ
ఆ ఇలా తమ్ వారి ఎ దేవుందగార పోయి కొబ్బరికాయ అకో ఆ దగ్గర టోల్ ప్లాన్ పార్స్ అంటే అంత మంది వచ్చినప్పుడుటక కదా అన్ని
అవును
అనీ సబ్ ఏంటికొచ్చి కొబ్బరి కాయ దగ్గర ఒక దగ్గర
ఆ అవును అంటే అంతా ఒకటే కాడ అం అంటే మంది గూడా గజ్జిబిజజ అవుతారు కదా అందుకే ఇప్పుడు ఎక్కడైనా సపరేట్ సపరేట్ పెట్టిరు అంటే ఫస్ట్ లాగా లేదు ఆ కొబ్బరికాయ వేరేకాడ కొట్టాలి మళ్ళీ ఈ కొబ్బరికాయ ఒకప్పుడు పూజారి వాళ్ళు కొట్టించేవాళ్ళు కదా ఇప్పుడు మనమే దేవుడి దగ్గర పెట్టిస్తే మనమే వెళ్ళి కొట్టుకోవాలి
ఆ అవును ఆ అవునవును మళ్ళ అవేలె అ మైత్యఅడే ఇప్పుడు ఉందేలూన్టాయిగా అవి పోతున్నాయి టెంపోలా అ ఒన్ అర్ ఓపెన్ ఉన్ సరికి అయితే ఇగ అందరు పూజారులో ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉంటారు అన్నట్ చేసే వాళ్ళు
ఆ
వాళ్ళు బాగానే ఉంటున్నారుగా నైట్ కూడా ఉంటారు వాళ్ళు ఆ గుల్లో గుల్లోనే ఉంటారు ఎన్కి లెవెన్ ఇగ నైట్ అంటే క్లోజ్ చేసేస్తరు అన్నట్టు రోజ్ వాళ్ళు లోపల ఉంటర్ గాని క్లోజ్ చేస్తార్
ఆ హుండిలలో కూడా దొంగతనం జరుగుతున్నాయి
ఆ ఇక్కడ మా రూం దగ్గర ఇల్లు దగ్గర కూడా పోచమ్మ టెంపుల్ ఉంటది అక్కడ కూడా జరిగింది సిసి కెమెరా పెట్టిన్రూ అది కాద్ మరుగుడు అయినా జరుగుతున్నాయి
అవును జరుగుతాయి ఇగ
ఆక్
ఇప్పుడు దొంగతనాలు ఎక్కువ జరుగుతన్నయి ఎక్కడ చూసినా
ఆహ్ అవును
మాక్ కూడా మొన్న ఇక్కడ బంగారం గోల్డ్ షాప్ ఉంది కదా అక్కడ ఒక నలుగురు కలిషి షి అది కా అమ్మడానికెళ్ళిండ్రు కదా అక్కడ ఇగ అతను ఆషాపతను చూసి వాళ్ళకి ఫోన్ చేసిండట పోలీసు వాళ్ళకి ఇంత బంగారం తీసుకొచ్చి అమ్ముతుండ్రు అని అట్ల జరిగింది ఆహ్
అవును చాలా దగ్గర గూడా దొంగతనాలు జరుగుతున్నాయి
ఆహ్ మరంత ఒకేసారి తెచ్చి అమ్ముతే ఎవరికైనా డౌట్ వస్తది కదా దొంగతనమే అని ఇగ అంతంత బంగారం ఇట్ల తేస్తారు
హెలో
ఆ హ్ హలో హలో ఇన్బడతాందా హలో హలో హలో హలో హలో హలో హలో